హలో
హాయండి
హాయ్
ఏం చేస్తున్నారు ఉం బాన్నా మరి బాన్నారా?
ఆ మేం బాగున్నాం ఏం చేస్తున్నారు ఈ మధ్యలో ఎటైన వెళ్ళారా
ఏం లేదన్ ఎటు వెళ్ళలేదండి ఈ మధ్య బయటికి ఎక్కువ సమ్మర్ గదా ఇగ బయిట్ ఎల్లట్లే ఎండల వల్ల
సమ్మర్ ఎటన్న వెళ్ళడానికి ట్రై చేయచ్చు కదా
ఎటు వెళ్ళలేదు మొన్న మా పిన్ని వాళ్ళ పెళ్ళి ఉండె. పెళ్ళిలో బిజి ఉండె. తర్వాత ఇగ బైటికెళ్దామ్ అనుకున్ న్నాం గానీ ఇగ ఎండలు ఎక్కువైతున్నాయని ఇగ మమ్మీ వాళ్ళు వద్దన్నారు.
ఆహా ఫంక్షన్స్ అన్నీ అయిపోయాయా
అయిపోయినాయి. ఏం ఫంక్షన్సో అ
ఏం ఫంక్షన్స్ లేవా
లేవ్ అయిపోయినాయి ఇగ రిలేటివ్స్ వాళ్ళ మా ఫ్యామిలీ మెంబర్స్ వి అన్నీ అయిపోయినాయి.
ఉ
ఇగ బయటికి ఎటన్నా ట్రిప్ ఏస్దాం అనుకుంటున్నాం గానీ, ఈ ఎండాకాలం కదా అవసరమా ఎండలో బయటికి వెళ్ళడు అని ఇంట్లో వద్దన్నారు.
ఆహ ఉం అయి దాని అవసరం లేదులే ఇగ
ఉ
ఆ ఫ్లవర్స్ లో ఏమిష్టం మీకు ఎక్కువ?
నాకు రెడ్ రోస్ ఫ్లవర్ ఇష్టం ఎక్కువ.
ఆహా
మ్మ్ ప్లస్
ఏమన్నా ఆ, ఆ లొకేషన్ చెప్ చెట్లను పెంచడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా?
ఆ మా ఇంట్లో ఉంటాయి రోస్ ఫ్లవర్ చెట్టు మల్లెపూలు చామంతి పూ చెట్లు
ఆహా మల్లెపూ చెట్టుందా?
ఆ అంటే మా ఇంట్లో లేదు మా పెద్దమ్మలు ఇంట్లో అది. మా ఇంటి సైడే ఉంటది చెట్టు మొత్తం.
ఆ
సో ఇక మే మేమంటే ఇక మా పెద్ద మళ్ళ కాబట్టి, మేమే తెంపుకుంటా ఉంటాం. నాకిష్టం మని చెప్ పెషగానే మా పెద్దనాన్న దెంపిస్తా ఉంటాడు.
ఉ పెద్దమ్మళ్ళ ఇంటికో, ఆ అమ్మమ్ అమ్మమ్మ ఇంటికో, వెళ్ళడానికి ఏం లేదా.
ఇంగ్య అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఫుల్ ఎండలు ఉన్నాయి. పల్లెటూరి అందరూ లైక్ వర్క్స్ కు వెళ్తారు.
అక్కడే బాగుంటది కదా పొలం పనులు.
ఇగ నేనుఎక్కువంత వాళ్ళు పొలం పనులకి వెళ్ళిపోతారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు బోరు కొడ తాది.
ఉహు
సో ఇక మా మామ పిల్లలు వాళ్ళే ఇటు మా ఇంటికి వస్తారు. ఇప్పుడు ఇక హాలిడేస్ వస్తాయి కదా సమ్మర్ హాలిడేస్. ఇగ వస్తా అంటారు ఇడికి వస్తే అంతే ఇగ వాళ్ళతోనే ఇగ చిన్న పిల్లల ఇప్పుడు ఒక చిన్నపిల్లలే మరి ఒక సిక్స్ టు టెన్ ఇయర్స్ దాకుంటారు.
ఉమ్ హు
టైం పాస్ అయిది సమ్మర్ లో
హ్మ్ పరీక్షలు అయిపోయినాయంటనా మరి వాళ్ళకి
ఇంకా అయిపోలేదు. ఇంగా టూ వీక్స్ లలో హాలిడేస్ వస్తాయి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా
ఆ
య వస్తాం వస్తాం అనుకుంటే కాల్ చేస్తారు ఇ హాలిడేస్ ఇచ్చేస్తూనే వస్తారంటఇగ గల్కి వాళ్ళతోనే ఉంటది
అమ్మ ఏం చేస్తుంటది
మమ్మీ టైలర్.
అవునా
అ
ఉమ్ హు
మీకు ఎక్కువ ఏ ఫ్లవర్స్ అంటే ఇష్టం?
నాకు మల్లెమ, మల్లెపూల అంటే ఇష్టం.
హ్మ్మ్
మల్లె చెట్టు పెంచాను. ఎండాకాలంలో వస్తాయి అవి సన్నజాజులు ఉంటాయి కదా.
అవునా
ఉ అవి ఇప్పుడు సమ్ ఎండాకాలంలో వస్తాయి. అవి ఎప్పటికి రావవి ఉమ్ మీ తాత వాళ్ళ ఏం చేస్తారు.
ఫార్మల్ తాత పో
అంతేనా వ్యవసాయం చేసుకుంటూనే ఉంటాడా
అవును
ఉమ్ హు నాన్న ఏం చేస్తుంటాడు.
డాడీ హాస్పిటల్ లో చేస్తాడు.
ఆ
ఏం చేస్తున్నారు. ఇయాల లంచ్ కి ఏం ప్రిపేర్ చేశారు.
ఆ పప్పు టమాటా చేసాను. ఆ ఆ తిన్నాన్ పప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాట అన్నేసి వండాను. కొంచెం చింతపండు నాన పెట్టినా నాకు చింత చింతపండు అంటే ఇష్టము. ఆ చార్ చేద్దామని అనుకుంటున్నా
ఓకే
ముద్ద పప్పు అయింది. కొంచెం చీ ముద్దగా అయింది పప్పు చారు చేద్దామని అనుకుంటున్నా
బాగుంటది ముద్దపప్పున్ను చింతపులుసు చారు.
ఊమ్
ఈ మద్యేటేన్న బయట్కేళ్ళారా ఏటన్న షాపింగ్ అని లేప్తేదన్నా బయట తిన్నికి
ఆ షాపింగ్ ఎళ్ళాను రెండ్ర డ్రెస్సులు తీసుకున్నా
ఆహా మీకుంటే సారీస్ ఇష్టమా
నాకు డ్రెస్లే ఇష్టం ఎక్కువ
అంటే ఎట్లాంటి డ్రెస్సెస్ త్రీ పీసా లేకపోతే ఉంటాయి. కదా డ్రెస్సెస్ లో మోడల్స్ అని
మనకూ అంబ్రిలా టైపు బాగా ఇష్టము. అలాంటి డ్రెస్సులే తీస్ కున్న రెండు
ఓకే
మ్మ్ బాగా నచ్చినాయ్ ఇక టూర్ కూడా వెళ్ళాలని చూస్ తున్నామ్ ఈ మధ్యలా
అవునా
మ్మ్
ఎక్కుడ మీరు బయటనే అది కొనుకుంటారా లేదా ఆన్లైన్ లో తీసుకుంటార ఏమైనా డ్రస్సెస్
ఆ ఆన్లైన్లో తీసుకోను డైరెక్ట్ షాప్ కి వెళ్తాను నచ్చింది తీసుకుంటా
మ్మ్ ఓకే
మళ్ళా సెట్ అవ్వదు కదా
ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అన్నింటే లైక్ ఫోటోలో ఒకలాగా ఉంటుంది వచ్చిన
ఆ అదే అయితుంది ప్రోబ్లం దగ్గు
నేను కూడా ఒక ఆర్డర్ పెడ్ పెట్టాను పాయింట్ చూడాలి ఎట్లా వస్తది ఇంక రాలే ఆర్డర్
మ్మ్ హ్మ్ మీకు ఏ కలర్ అంటే ఇష్టం
నాకు మెరూన్ కలర్ ఇష్టం బాగా
మ్మ్ హ్మ్ డ్రెస్సస్ డ్రెస్సెస్ అంటే ఇష్టమా సారీస్ అంటే ఇష్టమా
డ్రెస్సెస్ ఇష్టం అండి శారీస్ అంటే లైక్ మేనేజ్ చేయనికి రాదు కట్టుకొని నడవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటాది
మా పూ కొంచెం వైట్ అంటే ఇష్టము రెడ్ అంటే ఇష్టము బ్లాక్ అంటే ఇష్టము
త్రీ కలర్స్
త్రీ కలర్స్ ఇష్టం
నాకు ఎక్కువ మెరూన్ ఇష్టము తర్వాత బ్లాక్ బ్లూ పింక్
మ్మ్ హ్మ్ మ్మ్ ఆ బ్లూ కూడా ఇష్టమే మా ఇంట్లో కొంచం ఎక్కువ బ్లూయే ఉం ఉంటది
స్కై బ్లూ
బాగుంటాది బ్లూ కలర్
ఊ
ఈ మధ్య ఏమన్నా కొత్త వంటకాలు ఏమన్నా ట్రై చేశారా!
ఊ ఈ మధ్యలో ఒకటి ఆ టమాటా పచ్చడి ఒకటే ట్రై చేశాను. అదొక్కటి కొంచము బెడ్శి కొట్టింది.
ఏ బారాలే
ఊహు ఖరాబ్ అయింది.
అయ్యో
చిన్నోడ్కి పంపుదామని ఆ టమాటాలన్నీ వెండ పెట్టినా అది కొంచము కాకపోతే టేస్ట్ బాగనే ఉందిలే. తాలింపు పెడత బాగుంటది ఇంకా తాలింపు పెట్లే ఆ నూర మొత్తం టోటల్ అంత లో ఏసి
ఉహు అంటే ఇవి మీరు ఎప్పుడు ట్రై చేయని వంటకాలు ఏం కొత్తగా ట్రై చేయలే.
ఆ కొత్తగా చిక్కుడుకాయ ఫ్రై చేసా అదొకటి కొత్తగా చేసా చిక్కుడుకాయలు నూనెలో వేంపాను. తర్వాత మళ్ళీ వాటిని తాలింపు పెట్ట
ఓకే
బా బాగుంది.
మీరెక్ ఎక్కవ ఏ డిష్ మంచిగా ఉం స్తారు మీ అంటే అందరు బాగుంటది ఈ చెయ్ ఈ డిష్ మీరు వండుతే అని అంటారు కదా అట్ల కొంతమంది
తలకాయ్ కూర
బాగొండుతారా మీరు
ఆ అదంటే చాలా ఇష్టం అందరికి
అవునా
మా ఇంట్లో చాలా అందరు ఇష్టపడతారు తలకాయ్ కూరంటే
మీకేదెక్
నేను అదొకటి మంచిగా చెప్ నా చేతి వంటలో చ టమాటా పచ్చడి ఒక్కటే ఇష్టం నాకు.
మ్యాడ్ బాగా ఫేవరెట్ నుకుంట్ట మీకు టమాట బజ్జి
అవును బెండకాయ్ ఫ్రే ఫ్రేయ్ కూడా ఇష్టం
ఓకే
ఉ మా ఇంట్లో తలకాయ్ కూర ఎక్కువ తింటరు తలకాయ్ కూర ఒక్కటి న్ను చాపల కూర చిన్న చాపలు ఉంటాయి కదా చిన్న చిన్న చాపలు హు చిన్న చా పలు కూడా చాలా ఇష్టం మా ఇంట్ల
ఎప్పటి తెచ్చుకుంటాం చిన్న చాపలు
పెద్ద చేపలు కూడా బాగుంటాయి కదా టేస్ట్
ఆహా అవి కూడా ఎప్పుడొక్కసారి ఫ్రెష్యి దొరికితే తెచ్చుకుంటాం చెరువులో పడతారు కదా ఫ్రెష్గా
సరే అండి మరి బాయ్